ఆ
ఎం చేస్తన్నవ్
చదువుకుంటానా అక్క నువ్వేం చేస్తన్నవ్
ఏం చేయలే
ఈ రోజు తెలుసా మాకి సార్ సెమినార్ ఇప్పిచ్చినాడు అంటే నాతో కాదు ఆ నిన్న ముగ్గురికి లేపి వాళ్ళ ముగ్గురికి టాపిక్స్ ఇచ్చినాడా వాళ్ళకి సెమినార్ చెప్పమని చెప్పినాడు ఈ రోజు వాళ్ళు సెమినార్ చెప్పినారు మీకేం అట్లేం చెపిర
మాకేం చెపిల
ఉమ్
ఇంకా
నువ్వే ఏదో ఒకటి చెప్పు
ఏం లేద్ చెప్పేదానికి
ఉమ్ హు నీ ఫోన్ ఏ కంపెనీ
ఒప్పో
ఒప్పొన బాగా పని చేస్తదా ఒప్పో
బా పనిచేస్తది
కెమెరా
కెమెరా పని చేస్తుంది
ఎంత పడింది నీ ఫోన్ ఉమ్ ఎంత పడింది ఫోన్ నీది
ఐదు వేలు
ఆ
ఇరవై ఐదు వేలు
ఇరవై ఐదు వేల ఏ పీ జి లో నువ్ ఉండేది
ఆ పి జీలోనే
అదే అంటే
నాకైతే
ఓహో నిజం చెప్పదు లే వే
చెప్పు
నేను సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకున్నా తెలుసా ఉమ్ నేనే కాదు నువ్వు ఏదోటి మాట్లాడల నేనోటి మాట్లాడితే సరిపోదు
అదే ఏం మాట్లాడాలా
ఓ ఒకటి చెప్పు
నీ గోల్ ఏంది
నా గోలా సాఫ్ట్వేర్
గవర్నమెంటు గవర్నమెంట్ జాబ్స్ లేవా
గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయ్ డి ఆర్ డి ఓ ఎగ్జామ్ ఈ మంత్లీ ట్వంటీ సెకండ్ తెల్సా మార్చే పో తన ట్వంటీ థర్డ్ ట్వర్ నేను చదవాలా దానికి ప్రిపేర్
చెప్పనే లేదు
ఆ మా ఫ్రెండ్ చెప్పింది
ఉమ్ హు అంతేలే మాకు ఎందుకు చెప్తారు
అరే నేను నీకు చెప్పలే డిఆర్డిఓ కి అప్లై చేసి
ఎగ్జామ్ ఎప్పుడని చెప్పాల మాకు చెప్తే మేం రాస్తాం కదా ఏదన్నా
అదే చెయ్యొద్దు నేను అప్లై చేసేటప్పుడు నీకు కూడా చెప్పినా
అది మేము అప్లై చేసుకోలేం కదా
అంటే
మేము అప్లై చేసుకోలేం కదా అది
ఎందుకు చేసుకోలేరు చేయొచ్చు ఏమీ కాదు
అది ముందే చెప్పింటే మేము చూసింటాం
చెప్పినా నేను అప్లై చేసేటప్పుడు చెప్పే నేను అప్లై చేసింది నేనేం చెప్పకుండా నాకేమంత స్వార్థం లేదు ఆ సారీ అది అవుందిద్దావా వాళ్ళు ఒక్కటే మర్చిపోయా డిప్లొమా వాళ్ళు మాత్రమే చేయాల
అ
ఎట్లా దలో ఏమో నేను చూస్తే ఏ దానికి ప్రిపేర్ అవ్వట్లేదు నువ్
ఉ
కింద జూనియర్ పాపకార్డ బుక్ కుంది ఆరాద్వి ది సో ఆ పిల్ల కన్నా ఇప్పుడ ఆ పిల్ల వాళ్లకి ఎగ్జామ్స్ కదా సో ఆ పిల్లతే ఆ బుక్ కన్నా ఇప్పించుకొని చదువుతా ఏదో కొంచెమన్నా యూస్ అయితది కదా
ఉ
ఉ
కాాలంటే నేను హెల్ప్ చేస్
ఏంది ఎక్స్ప్లెయిన్ చేయడానీకా ఆ చూసినా ఓకే ఓకే ఆ ఓకే
ఉ
హ
ఇంకా
నువ్వేం అట్లేం అప్లై చేయ్యట్లేదా
నేను చేస్తా ఇప్పుడే
ఆ అవును మొన్న అది ఏదో రాసింటివి కదా ఆన్లైన్లో ఎగ్జామ్ అదే ఏమైంది
ఏది రాసిందా
నువ్వు రాశావు అదేదో సథింగ్ స్కాలర్షిప్ కనేసి రాశావు కదా
పోయింది కదా చెప్పిన
అవునా మీ చెల్లి
చెల్లిదే పోయింది
నీకు తెలిసింనా వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటనా నీకు తెలిసింనా వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటనా
ఎవరికి రాలేదు
అయ్యయ్యో ఓ ఏం లే ఇంకా పెట్టాల్సింది దానికి ఉ
ఎయిట్కి
ఎయిట్ కు పెడతారా అంత లేటుగానా ఇంక కాలేజ్ అంతా బాగుందా ఏంఅట్లా ఉమ్ చెప్పాలి హా
మధ్యానం ఏం తిన్నావు
ఆ మధ్యనం మా ఫ్రెండు వంకాయ కర్రీ తెచ్చింది మనకు ఇష్టం అనేసి వంకాయ్ కర్రీ తేచ్చిది నాకు ఇష్టం అనేసి ఆ కర్రీలు వైట్ రైస్ నేన్ తిన నా క్యారీ ఎట్ల తీసుకుపోయింది అట్లనే వచ్చిన ఆ మళ్ళా వచ్చి ఇంకొక పాప వచ్చి పప్పనం తెచ్చింది అది తిన్నా మళ్ళా వచ్చి మా ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ ఏదో రైస్ తెలుసా అంత డిఫరెంట్ గా లైక్ కారం పొడి ఉప్పు ఇంకా టమోటా దంతా ఏసీ చే నాకు బాని కారం కారంగా ఉంది అది ఇచ్చింటే ఇంకా అది నేను కొంచం తిన్నా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తిన్నా నువ్వు
నేన్ అదే తిన్న
ఉమ్ ఎం తున్నావు అదే అంటే
అంటే ఏదో తిన్నా గుర్తులెదు
ఉమ్ ఎట్లా మర్చిపోతే ఎట్లా
అదంత బాగాలేదు అంత గుర్తు పెట్టుకోని కూడ
ఉహు ఆ కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పు
కమ్యూనికేషన్ అయితే ఒకరితో ఏదన్నా ఒక మనకు తెలిసిన లాంగ్వేజ్ ఇంకొకి తెలియకపోవచ్చు
టెక్నికల్ గా చెప్పు టెక్నికల్గా చెప్పు యాస్ ఎ ప్రొఫెషనల్ స్టూడెంట్గా చెప్పు
యాస్ ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్గా చెప్పాలంటే
ఉ
కమ్యూనికేషన్ విచ్ వి ఇంటరాక్ట్ విత్ అనదర్ పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ అవర్ కో కోడ్ ఎక్స్ప్లెయిన్ అవర్ కోడ్ అన్డ్ ప్రోగ్రామింగ్
రాద్ కదా నువ్వు ఏం చెప్తాన్నావ్
దట్ అనాదర్ పర్సన్ ఐ ఆమ్ అండర్స్టాంట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ ప్రాజెక్ట్స్
ఓహో న ఫ్యామిలీ ఫోన్ లో టైప్ చేసి చెప్ ప్తున్నావా ఏంటి నువ్వు లింక్ లేగు ఉండేందుకు చెప్తున్నవ్ ఉహు
అభిదేకో
ఓకే ఓన్లీ పేమెంట్ పెటెసర్ మాట్లాడే కి
నాకు ఉర్దు
ఉమ్
హిందీ తమిళు మలయాళం కనడా అరబిక్
నీకే మేలే ఎట్లా నేర్చుకున్నావ్ అన్నీ లాంగ్వేజెస్
ఆ ఎట్టంటే బుక్స్ చదివి
బుక్స్ చదివితే లాంగ్వేజ్ట్ల వస్తుంది
సంగీ
ఓ
ఇంకా
చెప్పాల నువ్వే
ఏం ఉంటాయి సెప్పు
హ
కమ్యూనికేషన్ అంటే ఏం లేదు ప్రతేకంగా చెప్పాలంటే మనం ఏదైనా నేను చెప్తాలే
అవునా
మనం ఏదైనా
హ్మ్ ఏదైనా
పోలె ఫోన్ వస్తాంది అందుకే గ్యాప్ ఇచ్చిన
హ్మ్ హు
హ్మ్
అ కమ్యూనికేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం అది కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు చూడండి నేనితో మాట్లాడుతున్నా ఇది ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆ ఎవరు పాట పడుతున్నారు ని దెగ్గర నాకు భయం వేస్తోంది ని దగ్గర ఎవరో పాట పాడుతున్నారు నాకు భయం వేస్తోంది ఏందంటే
ఆహా ఎవరు పాట పాడలేదులే
ఏమో నాకు పాట విన్పించ
హ్మ్ ఇంకా
చెప్పాలి
ఏం లేదు చెప్పేదానికి
హ్మ్
కమ్యూనికేట్ అంటే ఒకరితో ఇంటరాక్ట్ అవ్వాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అఫ్కోర్స్ నువ్వు ఒక కోడ్ రాసినావు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినావు అంటే ఏదైనా క్యాలిక్యలేటర్ అం కో ఏదన్న ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినావ్ అది ఎప్పుడు ఒకరికి చూపించల్ల చూపించల్లంటే యాజ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో నువ్వు కమ్యునికేట్ అవ్వాలా వాల్తో అస్ ఎ ప్రొఫెషనల్గా కాబట్టి దాన్ని యూఎస్ ఏంది దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది దానికి ఇప్పుడు పీపుల్కి ఎలా నచ్చుతుంది ఏమి దానివల్ల ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత కంపెనీకి ఎలా యూజ్ అవుతుంది
హ్మ్
ఆ జనరేషన్ అట్టా కమ్యూనికేట్ అవ్వాల టెక్నిక్ కల్గా చెప్పాలంటే అది కమ్యూనికేషన్ ఇఫ్ యూ హవ్ బెటర్ ఎక్స్‌ప్లెయిన్ టు అదర్స్
కె
డన్ అవర్ వర్క్ అలాగా నువ్వు ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేసావు అనుకో వాళ్ళకి అలా అర్థం అయ్యేటట్టు అంటే యూస్ ఫుల్ అవుతుంది నీకు కూడా అర్థం అయిందా సరే అయితే మరి బాయ్
హ్మ్ సర్లే మరి చేస్తాను నేను బాయ్
హ్మ్
చూవం బాయ్